ఆ
ఏం చేసినర్ రా
ఎంలేదు ఇప్పుడే లేదా అని చూసిన
వస్తుందా
రాట్లే
అ ఓ మూడు అయితాందా టైమ్
ఆ ఐతాంది పోవాల మూడయితుంది
మ్ నాలుగుంటికి నాలుగున్నరకి ఏత్తాడు కావచ్చు మరి
ఏమో మరి ఆ ఆయన ఎప్పుడన్నా ఎస్కొని వెయ్ నిలెయ్
నేన్ కూడా అదే
వస్తుందా లేదా అని చూస్ మ్ నువ్వు యేసిన చెత్త చెత్త ఏమంట
ఎం చేత్తంది మీ షెల్లే
ఏమో మా చెల్ల ఎం చెత్తందో నేను మా బెడ్రూమ్ లో పండుకున్నా నిద్దరొస్తందని
ఉంహు ఓహో
మా రూం లో వేడి గుంది
ముందు రూం లోనా
ఆ అది పొద్దున కొంచం చల్లగుంటది గాని తర్వాత వేడి గుంటుంది హ
ఏం చేత్తారు తిన్నార మడ అన్నం ఊహు
తిన బుద్ధి కాట్లే తిన్లే ఇగ
మ్ అనే రోజు మా మమ్మీ వోస్ వస్తా అని చెప్పింది మా డాడీ వాళ్ళ బాబాయ్ ఎవరో చచ్చిపోయారంటే ఇక్కడ మా ఊరు దగ్గర ఆ మా డాడీ వాళ్ళ బాబాయ్ చచ్చిపోయరంట అయితే వస్తా నిమ్మకాయలు తీసుకొస్తా అన్నది తీసుకొస్తే మీ మమ్మీ వాళ్ళు ఆడు ఉంటారు కదా బండి దగ్గర అడ ఇచ్చిప్ బొమ్మ అని చెప్పిన మరి మీ మమ్మీ వాళ్ళకి
తీచ్చుకోమోనిందిక్కడ సావుకొచ్చి ఈడికి రావద్దు కదా
అదే నేను ఇగ మా అమ్మ ఇటోచ్చి సావుకు పొయ్యి మళ్ళీ ఇంటికి పోయేసా కరికే నైట్ గాద
నైట్ అయితదా సావుకొచ్చి అయినా ఎవరింటికి పోవద్దు
మ్ ఆ పోయేటప్పుడే ఆ టై అట్లనా తొరూరు బస్టాండ్ ఆడ్నే దిగుతారుగా బస్సు
అవును
అడ్నే దిగి ఆ కోటు దగ్గర దిగమన్నా దిగి ఇట్లా నడు ఇడా నడుసుకుంటూ వత్తే అదేలే మ్ చెప్తా అన్నారు మా మమ్మీ ఇష్ట ఇచ్చిపోతాం వాళ్ళకి అని చెప్పింది
వస్తుందట బయలుదేరింది అంట
ఏమరా మళ్ళీ నేను ఫోన్ చేయ్లే
అవునా?
ఉమ్ చచ్చిపోతే రాక్పోతే మంచిగ ఉండదుగా?
అవును ఎప్పుడు మరి
అమ్మా
ఎట్ల చన్పోయిండు ఆయనె
ఏమో రా నా గూడా తెల్వదు మా అమ్మ అప్పుడు పన్నెండు గంట క్కకేమో ఫోన్ జేసి వస్తుందిట్లా డాడీ వాళ్ళ బాబా చచ్చిపోయిందంట అని జెప్పింది నాకాయన ఎవరో కూడ తెల్వదు అలో హలో హలో హలో హలో హలో హలో హలో